హ
హలో
ఆ చెప్పండి.
నమస్తే అండి
నమస్తే అండి.
ఎలా ఉన్నారు?
బాగున్నామండి. మీర్ బాగున్నారా అండి
ఆ బాగున్నామండి.
చెప్పండి.
మీరు క్రికెట్ చూస్తారా అండి.
ఏంటండి?
మీరు క్రికెట్ చూస్తారా అండి
ఆ చెప్పండి.
మీరు క్రికెట్ చూస్తారా అండి అంటున్న
మండి.
మీరి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరండి?
ఏంటండి?
మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అంటున్నా
నా ఫేవరెట్ ప్లేయరు సచిన్ టెండూల్కర్ అండి ఇంకా ఎం ఎస్ ధోని విరాట్ కోహిలీ
సరే అండి ఉగాది ఎలా జప్పుకున్నారు మోన్న
ఏంటండి
ఉగాది ఎలా జరుపుకున్నారు అంటున్నా
బానే జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారు
మేము బాగా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారు
ఏముందండి కొత్త బట్టలు వేసుకోవడము పలహారాలు చేసుకోవడం ఇంకా అంతే అండి ఇంకా ఉగాది అంటేనే చెట్ రుచులు కదండి ఐదు చెట్ రుచులు
అ
ఇంకా ఉగాది పచ్చడి చేసుకున్నాము
చెషె షెడ్ రుచులు ఎన్ని ఉన్నాయి అండి
ఐదు అండి
ఏంటవి
ఓ వేపా పూత చక్కర కారం ఆ కా ఇంకా రొండు ఏవో ఉన్నాయాండి మనకి అంతా తెలివు
ఇదే వగరు తీపి పులుపు కారం చేదు
మ్మ్
కలగలుతూ ఉంటాయండి ఇది మనం ఒక నూతన సంవత్సరం మొదలైన ఈడు కింద లెక్కేసుకుంటాం
అవునండి
మనకి ఈ ఈ సంవత్సరం నుంచి నూతన సంవత్సరం కింద లెక్క వస్తది కొంతమంది రాశి ఫలాలు చూసుకుంటారు కొంతమంది పన్ని పనులని ప్రారంభించుకుంటారు
హ్మ్ అవునా అండి
పొద్దున్న లేేచి తల స్నానం చేసి మేము తీపి పదార్థాలు ఎక్కువ చేసుకున్నామ అండి పచ్చలు ఎలాగో కామన్గా ఉండేది పొద్దున్నే లేచాం స్నానం చేసాం పూజ చేసాము తర్వాత పలహారలువన్నీ తయారు చేసాము ముఖ్యంగా బొబ్బట్లు ఎక్కువ చేసుకున్నాం ఎందుకంటే తీపి మీకు తెలిసిందే కదండి శుభకారలు ఎక్కువ మనం తీపినే యూజ్ చేస్తామని ఆ శుభం మ సంవత్సరం అంతా ఉండాలని చెప్పి ఆ తీపిను ఎక్కువగా చేసుకుందం బొబ్బట్లు బోర్లు చేసుకున్నాం మా ఎరుగు పొరుగు వాళ్ళకి పెట్టా ఆనందంగా సేవించారు తిని వెళ్ళారండి మీ ఇంట్లో ఏం స్వేషెస్ చేసారు
మేము కూడా బొబ్బట్లు ఆ రవ్వ కేసరి ఇంకా అన్నం బప్పు
సరే అండి ఇంకేంటండి అయితే మీ ఫేవరెట్ క్రికెటర్స్ ధోని ఆ సచిన్ టెండూల్కర్ విరాట వీళ్ళ ముగ్గురు ఎందుకు నచ్చారండి హలో హలో